ఆ ఏంటి స్పెష ఏం చేశారు ఈ రో స్పెషలు
ఏముందండి ఆ బెండకాయ ఫ్రై చేయ మామూలుగా బెండకాయ ఫ్రై పచ్చిపులుసు అంతే
ఓకే ఆ బావుంటుంది కాంబినేషను
ఆ
హలో
ఆ చెప్పు
తనూ బాగుంటుంది మీరే చేస్ సరా హలో ఓ ఆ ఒకే మీరు కుకింగ్ బా చేస్ తరాయన మా అ అయితే
కానీ లేదు ఏదో అట్టట్ట ఆ
హలో ఆ కుకింగ్ అంటే ఓ ఓకే బానే చేస్తాను నేను గూడా అంత ప్రోబిషన్ అని చెప్ చెప్పను గాని ఓకే అందరు దినే లాగయితే చేస్తాను
షిప్ అంటే మీరు టాయ్స్ తీసుకుంటారా బొమ్మలు తీసుకుంటారా
ఆ మా ఇంట్లో పాప ఉంది కాబ తెయ్ తీసుకుంటాం
ఆ అంటే ఎట్ల తీసుకుంట్రు ఆన్లైన్ లో తీస్ ఉంటరా లేకపోతే బైట ది డైరెక్ట్ తీసుకుంటారా
బయట బయట అంటే టాయ్స్ ఎక్కడ కొన్ని ఆన్ ఆన్లైన్ లో బాగుండేటివి ఆన్లైన్ లో తీసుకుంటాను కొన్ని ఆఫ్లైన్ లో బాగుంటే ఆఫ్లైన్ లో ఇగ ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటా పర్టికులర్ ఆన్లైన్ అనే లేదు బయటి కెళ్ళిన ఇపుడు మనం ఎటన్నా అంటే ఏదన్నా జాతరలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలలో టాయ్స్ బాగుంటాయి కదా అవి అందులో పాప పాపకి ఏది నచ్చితే అది తీసుకుంటాను ఆన్లైన్ లో వచ్చేసి ది ఎట్లాంటివి అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటివి ఉంటాయిగా లెర్నింగ్ లర్నింగ్ టాయి అట్లాంటివి అలాంటివి ఆన్లైన్ లో చాలా వరకు తీసుకున్నాం ఆన్లైన్ లో మేము అట్లాంటివే తీసుకున్నాము బయట సాఫ్ట్ టాయిస్ ఇంకా వేరే ఏదండీ బయట నేయి తీస్ కున్నాం
నేను మా ఇంట్లో బుడ్డోడు ఉన్నాడండి, వాడి కోసం తీసుకోవాలి, అదే చూస్తున్న ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన గాని. ఏమంతా అంటే వాడు దానికి పెద్ డా రస్ పాండ్ అవ్వట్లేదు హ్ అంటే వాడ్ ఇంక
స్
ఐద్ ఉన్నయి గదా చిన్న చిన్న కోడ్ పిల్లల లాగ బాక్ పిల్లలు రోడ్ల మీద నుంచ్ క్రాస్ అవుతా ఉంటే ఆన్ చేయని అని, అదొకటిను కోతి బనానా పట్టుకొని అరటి పన్ పట్. కొని బైస్ వస్తా ఉంటుందిది
ఆ అవి చూసాను నేను కూడా ఆన్లైన్ లో చూసాను కాపోతే ఆ మీరు ఇంకొక వేరే సైట్స్లలో ట్రై చేయడి వాటిలలో రెస్పాండ్ కాకపోతే
అంటే అవి బానే వర్క్ అయితాన్నాయినీ అంటే ఒక టూ మినిట్ అట్లా వాటిని చూసిండు ఇంకా ఖతం ఆ కాసేపు ఆ వాడతాంటే చూసింది ఇ కొంచంసేపటికి బోర్ కొట్టినట్టు మనం వదిలేస్తాం కదా అ వదిలేసింది అండి
అ తనకు నచ్చలేదేమో ఆమెది
ఆ అదే అణు
ఆ ఇప్పుడు అంటే నేను మీకు ఒక బుక్ ఒకటి ఒకటి సజెస్ట్ చేస్తాను అది కాస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటది అది పిల్లలకు ఒక స్టేజ్ రా కంటే త్రీ ఫోర్ ఇయర్స్క యూస్ యవుతుద అది
అవునా
ఎట్లా అంటే బుక్ లెర్నింగ్ బుక్ అది మనం బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యామ్స్ ఆ ఇప్పుడు అనిమల్స్ దాంట్లో ఆ
ఎందులో దొరుకుతుందిండి ప్రైవేట్ వెబ్సైట్ లేకపోతే మామలుగా ఏమన్నా
ఆ నర్మల్ గా మీరు ఇప్పుడు ఇవి ఎందులో ఆర్డర్ చేసారో అందులోనే ఉంటది.
నేనైతే అమెజాన్ లో ఆర్డర్ చేసా స్నా నండి
ఆ ఉంటుంది అమెజాన్ లో కూడా ఉంటుంది మీషో లో కూడా ఉంటుంది
ఏమని ఉంటది మేమేమింటది దాద
మీరు నార్మల్గా ఇట్లా టైప్ చేయండి ఆ కిడ్స్ లెర్నింగ్ బుక్ అని కొట్టండి అదే వస్తుంది లెర్నింగ్ బుక్ అని అంటే వస్తుంది అందులో అన్ని ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అందులో వేస్ట్ అండి అవి
ఉ
వాటిని మనం ఎక్కువ నమ్మలేము ఎందుకంటే కొన్ని ఫేక్ రావచ్చు అవి
అందుకని ఆలోచిస్తున్నా సర్లే ఇంకా ఏదైతే అదియితే బయ ఇకపాయి అనాధు అలోచిస్
బయట కొంచెం ఎక్స్పెన్సివ్ గా చెప్తారు వాళ్ళు ఎక్కువ ఆడుకోరు కదట్ టాయ్స్ అయింది మామూలు మరి ఎంత ఎక్స్పెన్స్వ్ నాకైతే అంత ఎక్స్పెన్సివ్ గా పెట్టాలనిపదు ఎందుకంటే ఆ టాయ్స్ ఎప్పటికిీ ఆడుకోలేరు కదా వాళ్ళకి నచ్చినప్పుడే ఆడతారు
ఆ మన స మరి వాళ్ళకి ఇక దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నంతా సేపు ఆడతారు తర్వాత కథ వదిలేస్తారు కాకపోతే మౌనింగ్ అ కడమే స్టార్ట్ చేశాడుడి కాబట్టి వాడికి అబ్బ ఆ సాౌండ్స్ వాస్ అంటే ఆ సౌంస్కి వెళ్ బాగా వి ఉంటాడున
ఆ దాని ఇంట్ లో అన్ని అవే ఉంటాయి మా బ్యాటరీస్ వేసుకోవాలి మనమే. అయితే ఇ మనం ఏది ప్రెస్ చేస్త. అది అనిమల్స్ ఉంటాయి అనిమల్ సౌండ్స్ కార్ వెహికల్ సౌండ్స్. రైమ్స్ ఆ బాగుంట. టై నుంచి కనిపిస్తు బుక్ కూడా పెద్దగాయినా కూడా యజస్ అవుతే అ ఫై స్వరకు
అది మీ బబ ది పాపా పాపా
పాప మా పాపాకు మా పాప నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడే మావచ్చు తీసుకున్నాము మొన్నటి దాకు ఉండే ఇంకా మా పాప దాన్ని ఆడి ఆడి ఆడి చంపే
ఇదొక నిజంగా అది మాత్రం నిజమండీ న్ గిస్ట్గా కొంటే అంటే మా మా పిల్ల సంగం ఇంకా మా తెలియదులేగాని మా కజిన్ పిల్లలు ఉన్నారు వాడికి ఆక్చుల్గా మా హస్బెండ్ కి కాల్ చేసినంక బాధ రిమోట్ కార్ తీ నా ఫిఫ్టీ హండ్రెడ్ ఏమో పడ్డది అది
ఆ అవును
రోజు నాడు న్నాడు ఆ అబ్బాయి మా ఇంటికొచ్చి కోచిండు అన్నమాట నార్మల్ గా ఇంకా ఏదో నార్మల్ గానే ఇంటికి ఒచ్చిరూ ఏమైంది ఒక రోజు పా పి సిక్స్టిందండి ఓ యమ్మ చూడండి అది అయినా గాని పాపం వర్క్ చేసింది ఇంకా సర్లే వాడికి బానే వాడు ఏడుస్ డు ఆ అది ఈయ్యక పోతే సర్లే అని వాళ్ళకి ఇచ్చా పంపించినం ఇచ్చి పంపించినాక వా వాళ్ళ తీస్ వాన్నీ కొట్టి కొట్టి కొట్టి అసలు ఆ ఫ్రెంట్ లో రెండు వీల్స్ పోయినయి బ్యాక్ సారీ బ్యాక్ రెండు వీల్స్ పోయినయి ఫ్రంట్ ది ఒకటి పోయింది ఒక్ ఒక్కటే ఉంది ఆ డోర్ సగం ఇరిగిపోయింది ఆ సైడ్ ఈ సైడ్ మిర్రర్స్ ఉంటయి కదా అయ్యి కూడా విరిగిపోయినయి అండి పాపం అయినగాని అది వర్క్ అయింది అసలు గోరంగా దానికంత కొట్టి కొట్ ఆగం చేస్ పాపం వర్క్ అయింది దాని చూసినప్పుడు ఐతే పాపం ఫేస్ చూడాలా నీ యమ్మా వీడు ఎందుకిన్ అనిపించింది
అ ఇ అట్లనే ఉంటంది
గోర కుట్టి కుట్టి కుట్టి ప పామ్ మది ద వాటి కొట్టిన కొట్టుడు అసలు వాళ్ళది థర్డ్ ఫ్లోర్ అమ ఉంటందండి అక్కడి నుంచి కిందండు అయినా కానీ వర్క్ చేసింది చాలా గ్రేట్ అసలు అది బాత్రరూమ్
అవు
అసలు గోరంగ అండి మాత్రం పాపం బాగా ఇదయిపోయింది
హలో
ఆ చెప్పండి చెప్పండి
హా మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అనకి.
ఆవున్
ఆ ఇప్పుడు కొంచం
మీ ఆ మీ పాప కూడా అంతే చేస్తదా ఏమన్నా కొత్త బోర్గొట్ టేస్తే పక్కకి విరగకొట్టడం అట్ల చేస్ తదా
ఓ మా పాప అయితే దారుణం ఒక్క రోజు కూడా ఉంచదు అసలు మై ఈమెకి ఏమైనా నచ్చితే వాళ్ళ డాడీ, వాళ్ళ పెద్ద డాడీ ఇంకా అసలు నచ్చినట్టే ఖచ్చితంగా అది కొంటనే ఉంటారు. అది ఆడడేమో గాని కొననీకే రమ్మ ఇగ ఒర్రిస్క్ అది కొనేదాకా
అంతేనా
ఉమ్ ఉమ్ చాలా వరకు హలో
ఆ చెప్పండి
ఆ మీ వాయిసు ఏందీ వినపడట్లే
ఇప్పుడు ఓకే నా వినిపిస్తుం
ఆ వినబడుతుంద్ మధ్య మధ్యలో కట్ అవుతుంది
సిగ్నల్స్ జంప్ అయితున్నట్టున్నాయండి
అవునా
మీ ఫేవరెట్ డిష్ ఏంటండి